హలో హాయ్ అండి బాగున్నారా తిన్నారా
ఆ తిన్నానండి
ఏంటండి స్పెషల్ ఇవాళ
ఇవాళ అండి పప్పండి
ఏం పప్పండి
టమాటా పప్పు చేసానండి మీరు తిన్నారా అం డి
ఇంకా లేదండి మా వోడు బాగా అల్లరి చేస్తున్నాడు ఇంకా తినలేదు
ఏం చేసారండి
మరిమిగాాల ఓ టమాటో తీసా
అవునాండి నేను అదే చేశానండి ఇవాళ
ఆ పోయి
ఏంటండి
ఏం లేదంటీ తినేశారా మీరు
తినేసానండి
అ
పడుకోలేదాండి మీ బాబు ఈ టైంలో పడుకోడా
అంటే ఇవాదాక పడుకోని ఇప్పుడే లేశాడండి
అవునా అండి ఆ ఇంకేంటండి
చెప్పాలండి మీరే మీరు
ఊ
ఈ మధ్యకాలంలో ఏదైనా బైటికెళ్లారా అండి
ఆ లేదండి ఏటెళ్ళలేదండి వెళ్దాం అనుకుంటున్నామండి ఇప్పట్లో అండి ఏమండి మీకు సాంబార్ ప్రాసెస్ తెలుసా అండి కొంచెం జె కద ఏంటండి
అంటే నాకు తెలీదండి సాంబార్
అవునా అండి
మ్ మీకు అంటే మీరు ఏ బా ఏది బా కుక్ చేస్తారు
నేనా అండి నార్మల్గా చేస్తానే ఉంటాఅండి బాగా అంటే ఏదీ లేదు మ్
అంటే ఎక్కువగా ఏం వండుతారని
మ్ ఎక్కువ ఎక్కువ అది దొండకాయ బాగా చేస్తానండి బా ఇష్టంగా తింటారు
ఏంటిదండి దొండకాయి ఫ్రై
దొండకాయ ఇల్లికారం బాగా తింటారండి మా ఇంట్లో
ఎట్లా చేస్తరండి
మ్ ఇప్పుడు మనం ఆ కేజీ అయినా పావు కేజీ అనా తీసుకోవాలి తీసుకున్న ఆ దొండకాయని మనం ఒక్క పీస్ లో ఫోర్ పీసెస్ చేయాలండి
ఆ అంటే ఒక కాయలో నాలుగు ముక్కల్ చేయాలి
మ్
ఆ
నాలుగు ముక్కలు చేసి వాటిని కట్ చేసి పక్కకు పెట్టుకోవాలండి పక్కకు పెట్టుకున్న తర్వాత మన మసాలా కొంచెం ఇట్లా మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి దాంట్లోకి
మ్
ఏంటంటే మన ఇది ఉంటది కదండి మెంతులు జీల్కర ఆ ఇంకా ధనియాలు ఉం టాయి కదండి వీటిని బాగా రోస్ట్ చేసుకోవాలండి డ్రై అదే బాగా వేంపుకొని వేంపుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలండి అవి చల్లారాలి అవి చల్లారాక మనం ఆనియన్స్ కట్ చేసుకోవాలండి ఒక ఫోర్ ఫైవ్ ఆనియన్స్ కొంచెం సన్నగా తరుగు తరగాలి సన్నగా తరిగి సన్నగా తరిగిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ స్ ఆయిల్ లో బాగా చాలండి
హ
బాగా వేయించాక ఇప్పుడు ఉన్న ఇది ఉంటాయి కదండి మనం ఉల్లిపాయలు వేయించుకొని అ పక్కకు పెట్టుకొని అదే బా అదే గిన్నెలో మళ్ళీ ఈ దొండకాయలు వేసి ఒక టూ త్రీ ఫోర్ త్రీ పావులున్నా ఫోర్ పావలన్న ఆయిల్ పోసి అ దంటలో దొండకాయలు ఇవ్వాలండి దొండకాయలు వేసి బాగా లండి ఎట్లా అంటే మన కొంచెం కలర్ మారుతాయి కదండి కొంచం వేగినంక ఏగింతర ఆ కలర్ వచ్చాక లైట్‌గా పసుపు వేయాలండి పసుపు ఉప్పు వేసి మరి ఇంకది ఉడకబెట్టదండి. బాగా కొంచెం ఉడికినాక మొన్న ఇయిది ఉంటంది. కదండి ఇప్పుడు మిక్సీ తీసుకొని మిక్సీలోకి ధనియాలు అవన్నీ వేయించిన వేసి ఫస్ట్ అవి పప్పు పొడి చేసిన తర్వాత మళ్ళా ఉల్లిగడ్డలు ఉండేయి కదండి ఉల్లిగడ్డలు దాంట్లో వేయాలి ఉల్లిగడ్డ ఉల్లిగడ్డలు వెయ్యాలి ఉల్లిగడ్డలసిన తర్వాత మన కారం ఉంటది కదండి కొందరు మ కళాకారం వాడతారంట సలాకారం దొరుకుందంట బయట తెలియదు కాని అదే అదే వేసుకోవచ్చు లేకపోతే నార్మల్ కారం వేసి దాన్ని రాయిదార వెల్లుల్లి కొంచెం చింతపండు ఇవన్నీ వేసి బాగా మిచ్చ
సుకోవాలండి చింతపండు
కొంచెం రెండు మూడు రెబ్బలు తీసుకోవాలండి వెల్లుల్లి తీసుకోవాలండి
నాలుగైద ఆ
వెల్లులి తీసుకొని దాంట్లో వేసేసి బాగా మెత్తగా కాకుండా కొంచెం మీడియం పరగ బరకగా ఉంచుకోవాలండి.
స
ఎ మనం దీంట్లో ఉప్పు ఓన్లీ జస్ట్ ఉప్పు ఫస్ట్ వేసుకోవాలి మనం ఫస్ట్ వేయించే దాంట్లో దుండకాయల్లో కొంచెం మనకి ఉడికినట్ టెన్ ప్పిస్తే దాంట్లో వదుండ కాయలలో అదికారం వేసేయాలండి
అవు
చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా మగ్గనివ్వాలండి. మగ్గని ఇచ్చిన తర్వాత కొంచెం పైన కొత్తిమీర కరివేపాకు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి.
ఆ
బాగుంటందండి చపాతీలోకి గాని రైస్ లో అక్కడ వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటది
అవునాయి సార్ నేను చేస్తానండి ఒకసారి చేసి, చూస్తే ఎలా ఉంటుంది ఇప్పటివరకు అయితే దొండకాయి మా ఇంట్లో మా మమ్మీ దగ్గరికి ఇట్లా ఆ కొంచెం మరి ఏంటిది ఫ్రై లాగా గాకూ ఉంట సురలా గా హా
మ్మ్ హు ఆ నేను అలానే చేసేదాన్నిది అట్లా చేసి చేసి బోరు కొట్టేసిందండి తినాలనిపించట్లేదు అసలు
అ
హుమ్మ్ అందుకే ఇలా ట్రై చేశానండి
ఆ అలానే చేసిచ్చేవండి
మ్మ్ మీ డెలివరీలో బా తిన్నారా
హ డెలివరి ఏ ఎంత బాగుందో
ఇ
ఇంకా ఇష్టమైన కలర్ ఏంటిదండి
ఆ ఇష్టం అయిన కలర్ బ్లూ అండి స్కైబ్లూ అండి
అపో
మీకేం కలర్ ఇష్టం అండి
నాకు నాకు బ్లాక్ అండ్ వైట్ అంటే ఇష్ అవును
అ
ఉ
ఆ నాకు బ్లాక్ అండ్ స్కై బ్లూ బాగా ఇష్టం అండి
ఇంకా మీ ఫేవరెట్ అంటే మీకు బాగా ఇష్టమైన గేమ్స్ ఏంటండి
ఇదీ సార్లుడో అన్ డి లుడో బాగా ఇష్టం
మీరు పోలలో బాగా ఆడ జరా బయటా కన్నా
ఆ ఫోన్లలో ఆడతానండి బయట అడనండి
అ
మీకేమి ఇష్టం అండి గేమ్స్ లో
నాకు బయటకి వెళ్ళి ఆడడం అంటే బాగా ఇష్టం అండి క్రికెట్ లేదా బ అ త్రో బాల్
నాకు షెటిల్ కూడా ఇష్టం వడి బయట అడుతనండి అప్పుడెప్పుడు
అవునా అండి షెటిల్ నాకు అంతలా రాదండి లేదా అట్ల అట్లా ఆడుతండి
ఆ నాకు రాదండి ప్రయత్నించడమే అండి
అంతే ఏదో వచ్చి ఏదో వచ్చి రానట్టు ఆడత
ఆ అంతే ఆడం తప్ప ఇంకేటండి ఏం చేస్తున్నారు
ఏం లేదు అండి లో మా బుడ్డోడు సతయిస్తునాడు నన్ను
మీ అబ్బాయి చాలా సైలెంట్ అట్టుకున్నాడుగా
సైలెంట్ ఆ అండి చూసేటోళ్ళ అట్లా అవుపడుతాయండి
ఆ హ తర్వాత వయోలేంట్ అండి మీ అబ్బాయి
చా చాలా వైలెంట్ అండి
అలానే సతాయిస్తారు కొన్ని రోజులు అయితే వాళ్ళు మనకి సతాయిస్తారా ఈ సతాయి సరి ఈ అల్లరిమని తర్వాత మనకు దొరకదండి
దొరకద అండి
త్రీ ఇయర్స్ అండి కష్టం
అవును త్రీ ఇయర్స్ తర్వాత పెద్దలు అయిపోతే వాళ్లు
వాళ్ళు స్కూల్ల్లోకి వెళ్ళిపోతారు మన త ఆడుకుని అంత ఉండదు వల్లకి బుక్కులు చదువులు రాయడం
ఇంకాదే అయిపోతు చాలా బిజీ అయిపోతున్నారు
అవునండి అస్ అసలు చాలా చెప్తున్నరండి అసలు ఆ పిల్లలకి అసలు రెస్ట్ లేకుండా అయిపోతుంది హోమ్వర్క్ లు అన్ని సెమినార్స్ అన్ని చిన్న పిల్లలక అన్ని
అవునండి అంటే పిల్లల్లో కూడా నాలెడ్జ్ బానే వస్తుంది ఈ మధ్య మనదిగా అంటే మనప్పటిలాగా అ కాదులేని కాని ఇప్పుడు చాలా అడ్వాన్స్ గా ఆలోచిస్తున్నారు పిల్లలు
టె టెక్నాలజీ పెరిగిపోయిందండి
అ చాలా పెరిగిపోయింది
మ్మ్
ఇకా
అవునండి అసలు జనరేషన్ మారిపోతుందండి అసలు
ఉ అవును మాడిపోయింది మారిపోతుందిగాదా పోయింది అయితుంది
మల్లడ అయిపోయింది. అసలు మన్న పాత రోజులు ఇవ్వండి అసలు పాత రోజులు తిన్న ఫుడ్డు లేదండి అసలు.
అవు అ
ఆ కాలంలో ఉన్నాయి ఈ కాలంలో లేవు ఆ కాలం ఈ కాలం ఆ కాలం ందల్ వాడి
సరే అండి వెను ఉంటున్నాండి
అను